గదిగెత్తని గదిజెత్తంది అని చేసిన
ఉమ్
ఉమ్
ఇక్కడికి వచ్చినా బా ఇక్కడికి వ
బయక్ బైకను తిరుగుత్తన్న ఓర్ ఉర్రవల్ల ఎమ్మటి
ఉమ్ బ బుగ్గలగిన్ని అదే బొక్కల్ గిట బడతతి ఒకు ఉమ్ కొంచెం మంచిగా గింజర్ గట్టిబడేదాకా వర్ష కాపాడుకోవాలి
ఇంకా ఖచ్చితంగా ఈ ఈ వారం వెళ్ళిందంటే గైన్గిని గట్గా పడుతాది
అదే అదే అదే మరి మంచిగా నీళ్ళు మంచిగా చూసుకుంటే అర్ అరంచిందా
కొన్ని నిలబడ ఉన్నాయి కొన్ని ఉంగుతాన్నాయ్ ఇప్పుడు ఇప్పుడు
అదే అదే లే ఇ ఒక వారం అయితే మొత్తం వరంచుతాయి
ఈ ఈ వెయ్యి పదులు వెయి వెయ్యి ఒకడలక తక్కువలా ని
అంతేనా
ఇ బరుగు కూడా బన వాల్ వాళ్ళు కంపెనీ వాళ్లే నలభై క్వింటాల్ నలభై క్వింటల్ వంటదని ఎగర నలభై క్వింటా ఉండి నలభై బత్తులు నలభై క్వింటల్ అన్నారు ఆ ఏమో మనకు నలభై బత్తాలు పండితే చాలు నలభై కింట్టలు అవసరం లేద్
ఉంచు ఒకేళ ఒక బసడా అని ఉంచు ఒడ్లు
ఇది హైబ్రేడ్ పదికేల పదికేల బ్యాగ్
ఆహా అదేరా ఒక యాభై కిలోలయిన ఉంచితే అ
ఇవి సీడు ఇది ఓపి ఇది హైబ్రిడ్ సో హైబ్రిడ్ అది ఓపి రకం కింద వత్తాది మన అంత ఎల్డింగ్ రాదు మల్లా కొనుక్కోచ్చుకోవాల్సిందే ఇ ఇది ఆడమగ నుండి మన ఆడమగ నుండి చేసిన తర్వాత త ప పదికేల బ్యాగులను నింపి మనకి తిరు ఆహ్ అట్లా ఆహ్ అట్లా
మంచి సీర కొనుక్కవాలి మన్ కాదు మంచిగా పండ మంచి పంట పండితే అంత ఒక నాలుగువేలు రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టుకుంట నేను తప్ప
అహా అట్లేం లేదే కానీ ఒక బ్యాగ్ ఎంత పడతాది మరి
వెయ్యి రూపాలు
పర్లేదు పది ప ఆహ్ ఇప్పుడు మనకు పది వేల కింట పోతుదా
ఎహె మనం గీ పంట పడినట్టే పండుతాది పదివేల కింట అయిన పోతాది మన ఓపి చెప్పె రకమ ఇది మా మామూలుగా మనం పెట్టేది ఈ పన్నెండు ఇరవై నాలుగు పదహారం ముప్పైయింది ఉన్నదా
ఆ ఆ మాది పదారు ముప్పై ఎనిమిది
ఆ వాటిలక్కనే ఇది కూడా
మ్మ్
ఐదు కేజీల బ్యాగులు హైబ్రిడ్ కాబట్టి పది పదికేజీల బ్యాగులు ఇది మళ్ళా మళ్ళా రీయూజ్ చేత్ తనికి ఇయూజ్ చేత్తే మళ్ళా హైబ్రిడ్ హైబ్రిడ్ కిందికి రాదు ఓపి ఇప్పుడు ఓపి హైబ్రిడ్ అను అను మూడు రకాలు ఉంటాయి మూడు కేజీల బ్యాగులు ఆ అట్లా మూడి కేయల బ్యాగులు హైబ్రిడు పదికేళ బ్యాగ్ ను రీసెట్ రీ రీసెర్చ్ ముప్ప ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలో బాగ ఓపి రకాల అన్నట్టు ఓపి రకాలనే వాటిని ఈ ముప్పై కిలో ఇరవై కిలో వాటిని ఎండ బెట్టుకుని మళ్ళీ నార్ పోసుకోవచ్చు
ఓకే ఆహా ఆ
ఈల్డింగ్ తాగు మరి మా ఫస్ట్ సార్ వచ్చినంత సెకండ్ సార్ రాదు ఈల్డింగ్ రాదు కానీ మామూలుగా అంతే న్యాచురల్ గా మూడు కేల బ్యాగును ఇగ మనం వాళ్ళ ఎంత చెప్తే అంత అంత ఇల్లింగ్ వత్తది ఒక్కొక్క పోస నాటితే ఆ అది ఒక్కొక్క పూస రెండు రెండు పూస్లు పెట్టాలి ఆ ఒక ఎకరానికి మూడు బ్యాగు మూడు మూడు మూడు మూడు మూల తొమ్మిది అంటే పది మూడు తొమ్మిది ఎకరాలు పోసుకోవాలి
మ్మ్
అయ్ ఒక్కొక్క బస్ ఒక్కోక కోస జాగ్రత్తగా నాడుబెట్టాలి అవి పిలకలు బాగా పెద్ద పెద్ద బా బాగా పెడతయి పిలకలు చిన్నపిల్లగాళ్లు చిన్న పిల్లగాళ్లు ఇంకా చూసినట్టు చేయాలి
అవునా
ఆ
పోయి రాసుకోని ఒకపోయలు
ఆ
పిల్లలు బడికి పోయ రా
పు యరు పు యరు
ఏ మంటనా మరి
కాకరకాయ ఫ్రై చేసిన న్న పచ్చి మాడికా కాయలు పచ్చడి నూరు నూరు ఐది తాలిం పెట్టినా
హ
అది తాలిం పెట్టి ఆ
ఇకం కశణ
గంత
ఉ
బనిగాడ వచ్చినప్పుడు బనిగాడ వచ్చినప్పుడు చికెన్ తెద్దాం అనుకున్నాను
ఆ
కానీ వాడు మా ఏమతమామ అన్నాడు
ఆయనికి రోజు ఇక్కడ ఎవడో ఒకడుో పట్కపోతేనే ఉంటాడు విన్ని హ ప్రతిడుత ప్రతిడు పటుకపోతాడు ఆ ప్రాి పటుకపోతాడు ఇంకాడు శ్రీకాంత్ పటుకపోతాడు అ ఏమంట వాళ్ళింటని కూడా విని పట్టుకుని పో తింటారు
ఆ
ఆ అట్లా వాడొద్దదు అంటున్నాడు పోయ్యి కూడా చికెన్ ఇంటికన్నా ఉన్నావు చికెన్ తే అంటే వద్ద అంట వాళ్ళ రోజ ఏదో బిర్యానీ అఐతా ఉంది నవ అల్లగాద్దే అ
అచా
సోధాన్నే ఉండాలన్నా
ఉత్తరా టైలండి
అయిపోయిందా వన్ మంత్ అయిపోయిందా టూ మంత్ తంద పూవన్ సైంద
రెండుెల అయితుంది ఐదు రోజు దకు రెండుెల అయింది అమ్మాయి పుటినరోజుదా రేపు
ఏ అ అమంత ప్రీతి బత దానికోసం ఉంటంది అట్న
లేకుంటే అప్పుడేగా ముందే వచ్చ కానీ ఇక పుట్టినరోజుంది పండుగ గట్ ఏం చేస్తలేము కాదని ఆ అ అయితే సరే అ మొన్న ఒక ఒక ఖర్చుల కోసం పన్నెండు వేలు పంపింది
హ
ఆ ఇప్పుడు ఇప్పుడు రేపు ఓదారుగా పైసటు కావాల అంటే మొదలైన అ ఉన్నాన్న మొ రైతుబం పడేగా
అదే అదేలే ఒ ఒక ఏకరనికి కేషండా క
ఓకే క్రన్ చేస మన మోకు అది రా ఎ ఫస్ట్ ఎకరానికి తవాత రెడు ఎకాల రోజ రోజ ఒక ఎకరా రోజ ఎకర పెంచుకు అయితే నాలుగు ఎకలు ఉన్నారు ఐ డట నాకు ఇవైఐదు వేలు పతతే నమనుక తీచ్చుకుందం లేకుంటే ఆ కాంటా కోసం దానికోసం తీసుకోసం దాుకుందం పొరగాల ఫీజు అద కట్టు కొ న ఆరు వేల అస్తతే ఆరు వేలలా మూడు వేలు అయియిపోయినాయి ఏ ఎడిపోతే తెలియదు ఆడ ఆడ అప్పుడు అక్కడ ఉంది పెట్రోల్ కూడా ఉ దానికి యాభై దీనికి ముప్పై కుదాంటే అయిపోతున్నా ఉండడి
ఉంటాయా రాశి నుంచి రోజుకింటుడతానే ఉండి ఆ ఉంటాయా ఇంకా
ఆ
ఆ
చ ఏ
మళ్ళీ వస్త ఉంటద అట్ ఏంట మళ్ళ పోతుందా
ఉంటది ఉంటది ఇవైళ గైట్ అవుతారు
అంతే లె
అయితే మన ఏ ఏముంది ఇప్పుడు ఉండాలనుకుంట ఉండాలనుకుంటే ఉండచ్చదు పోవాలనుకుంటే పోవచ్చు మనకి ఏం లేదు ఆ ఇప్పుడు ఇక ఈ భైకడ పని నిజంగా ఆమెకు చే ఇబ్బంది అవుతుంది ఆ చేయలేకపోతా అండి మనం ఇప్పుడు మన త చె అని మనం చూద్దామని కూడాన అవుత ఆ అదే అ అదే సాగుదాలకు కూడా వచ్చింది బైకాడకి అస్సలు శతకాని పొజిషన్ లో రాలేదు కాగానీ ఇంకా కణ కడుపు కడుపులో నీళ్ళు ఉన్న వాసిన కూడా వచ్చింది అది అది అది చేసే ముఖాలు వేరే
అవును వాస్తవాం దానికి ఆపద ఉండేది దానికి బాగుండేది దానికి ఆపదు చేసుకోవాలి బాగా సంపాదించ
ఆ ఆ రోగం ఆ రోగం రాకుంటే మన పొజిషన్
అవును నిజం వాస్తాం మరి దానినికిన్న దానినికిన్న ఆపతికి అబ్బ అది రోగం వచ్చిన తర్వాత కూడా కొంచెం తగ్గినాక అమ్మలు తనుకో
కూల పోలేదా వద్దే వద్దే వద్దే వద్దే వద్దే వద్దే అని చెప్పినా కూడా పోయింది అని చెప్తానా అది దాని చేయ ఆగదు ఆదు ఈ ఈ అది ఆగే చేయగాదు ఇది ఏ మాట్లాడినా ఏదైనా ఊరికి పొగుడదు ఆ ఏదైనా పార్టీ అంటే పార్టీ అంటే ఏదైనా పండుగలు చేసుకున్నాడు ఏదైనా పెళ్ళిల పోోవుడు గీ గీయ గీయ ఆలోచ నేన్న ఇదార అంక ఏమన్నా సాయిగా సాయిగాడ వచ్చినప్పుడు పండుగ ఇక్కడ పనికి ఎప్పుడు మా అంటే ఏమరా దీనికి ఆ రూపు లేదు రాక రేఖ లేదు అంత లేదు అన్న మీక్కడ మీకన్నా చేస్తారాడు కదని అన్న అంటే మాకు పద్నాలుగు పదిహేను పదహారు ఆ పెడుతుూ పె పెడుతు అంటారు మాయా అని ఒక మాట అన్నాడు మరి అరే అది నిజం అబద్ధమా అయితే ఆ మాట త్రిపురం చెప్పి త్రిపురం అళ్ల అమ్మతో చెప్పిందట
ఉ
అతనున్న ఉద న పండడుగటగా నే అప్పుడు సీరియల్ కట్టుొనిను డ్రెస్లు వేసుకుంటా అంటాను అ మనకు రేపు రేపటికి రూపం లేదు మాట్లాడు అంటే వీళ్ళ వీళ్ళ వీళ్ళ ఆలోచయలు గీయ ఇక పండుగలు ఆ ఏ ఎండి ఆ
ఇ
అంటే ఫస్ట్ పని చేయాలి పని చేయాలంటే నీ పని చేయాలి నీ పని చేయాలి అది ఆడిగిపోతే అంటే ఆమె ఉద్దేశం ఏంటే మరి ఇక త్వరలో ఏదైనాషపు చూసుకోవాల అంటే ఈ ఆరు వేలు ఏడు వేలు అవుతారు పోయి ఒక నెల చేసుకుంట అ ఇరవ వేలు వాయి ఒకెల రెడు రండుెల చేసుకుని రెడు రెడు నలలకు నల వేలుయి అని అంటది ఇప్పుడు అసలేట్టి నేను ఉట్టినే ఉంటాను అంటదు కాబట్టి మనకి నాక ఇబ్బందియి సమానం ఇప్పుడు ఇంటి పరరాగాలు కాట్టి పని చేసుకు నాకు బయడ కూర్చ్చు ఇబ్బంది అవుతుంది కానీ మొన్న నాట అవి అయిపోయా అన్ని అయియి ఏ పొలాం మందు వేసుకుంటే రెండు ఒక రోజు వే మందు రెండు రోజులు వేసుకుంటా పో పో పోతన అన్నది పోమాందా ఆ ఆ నన్ బొమ్మల్లే నాతను మాట్ ట్ట నాకు నాకు వెెళ్తలేదు నువ్వు ను్వు నువ్వు బ నాలుగు సంపాదించేవు అని మేం ఆన్లే గట్లా ఏవో మాట మీద మా మాట వచ్చినా నాకు ఇకి ఇ మాట ఏదైనా ఒక డామినేట్ చేయడానికి ఒక మాటనటు చుస్తాది ఆ ఆ నువు నీవు ఇంతే లే నేను పోయి బైక్కడ పోయి పని చేసి వచ్చినా అ హైరాబాద్ పోయి పని చేసిన నేను అని ఆన కడుకతది నేను పంపలేదు ఉ గంతే గట్ల మన మన ఇంటికా నుంచి మనం వళ ఉన్నారు కాబట్టి పైసలు పైసలు ఇవమన్నా తప్పు మన మన పైస్త అవసరం ఉన్నాయ్ ఏమన్నా
ఆ అంతే వరకు ఇప్పుడు ఉన్నప్పుడు భార్యాభర్తలు చేసుకోవాలి
ఆ గట్లా ఆ గట్లా అంతే అంతే తప్ప అదే పన్నెండు పన్నెండు వేలు వేసింది ఇట్లా మనకి ఇప్పుడు చూసుకుం అంటే ఆమె లైఫే మంచిగా ఉంటుంది మాట చెప్తన తొందర పడితే ఇప్పుడు ఏం లేదుగాని
అదే అది ఏమన్నాయి గ అప్పులు తీరినాయి అంటే ఏముంటది దా
అట్లా ఏమున్నది వా ఇప్పుడు ప ఆ అమ్మ కూడా న ఇప్పుడు ఒక అడ్రస్ అనేది ఉన్నది ఇ ఏం లేదు ఇది వరకు పెళ్లి కాకముందు నిజంగా ఏ ధైర్యంతో బతుకుంటుంది నాకు అర్థం కాదు అమ్మాయి వాళ్ళ అమ్మ అమ్మ నాటే సక్కగలేదు వాళ్ళ అక్కల చెలలో వాళ్ళ సాద్దామ అంటే ఎవ్వరు వాళ్ళ ఎవ్వరు సాధే పొజిషన్ ల లేరు అ ఇల్లు సక్క ఇల్లు సక్కగా లేదు ఆ ఉన్న ఇల్లు కూడా ఈమకు మా చెల్ల పరిస్థితి బాగాలేదు మా చెల్లకి ఇద్దాం అనే పోజి కూడా లేదు ఆ అదే న బిడ్డ పోరు పెళ్లి ఏరు చేయాల ఎవరింటి మీద ఉండి పెళ్లియాలి అసే ఏంటి నీకు కట్నానికి అంత ఇంత పైసలు ఉండ జరిపేందా
అంతేరా
జంగా కొంచెం ఎంక ముందు అనేది ఆలోచన ఏమని చేసిరో మరి ఆ
సరేలే
ఆ